ఆ హలో అండి నమస్తే అండి ఆ బాగున్నామండి మీరు బాగున్నార
అవును బాగున్నానండి టిఫిన్ చేశారా
చేసామండి మీది అయిందా టిఫిన్
అవునండి చేసానండి
లంచ్ ఏం ప్రిపేర్ లేం లేదా అండి
లంచ్ చేస్తానండి ఇంకా కొంచెం టైం ఉంది పిల్లలు రావడానికి వేడి వేడిగా చేద్దామని చె యలేదండి
ఆహా
చెప్ ప్పండి ఇంకా విశేషాలు ఎండ బాగుంది కదండి ఇవాళ ఈ ఎండా కాలంలో బాగా ఫ్రూట్స్ తినాలంటారు కదండీ పుచ్చకాయ ఎండ వేడికి తట్టుకోడానికి
అవునండి ఇప్పుడు అలా నిమ్మకాయ రసం ట్లా ఆ బాడీ డిహైడ్రేషన్ గాకుంట ఉండడానికి అవ్ ఇవ్వి అన్నున్ పండ్లెక్కువ తినాలి అని అంటాండండ్రి.
అవునండి మీ ఇంట్లో ఉన్నాయా అండి చెట్లు ఏమైనా ఫ్రూట్స్ నిమ్మకాయలున్నయా అండి?
మా ఇంట్లో ఏమి లేవండి రీసెట్గనే హౌస్ గట్టినము ఎళ్ళినము. ఏం చెట్లు లేవిగ ఈ వర్షాకాలంల చూడాలండి
అవునండి ఆ యంటే మాములుగ మనం రోజు కొనుక్కోవాలంటే నిమ్మకాయల రేట్లు ట్లు బాగా ఉన్నాయండి పది రూపా ట్వంటీ రూపీస్ కి మూడు అంటున్నారు బజార్ లో నిమ్మకాయలు
అయ్యి కనీ ఇగా అప్పుడేమి చెట్లేమి పెట్టలేదండి. ఇగ ఇప్పుడు ఇల్లు కట్టంగా చెట్లు పెడితే దానికి దీనికి అన్ని అట్టిగనే పోతయి.
అవును
ఏం బెట్లేదు ఇంకా ఏ ఇంక చెప్పాలండి? సమ్మర్లో ఎక్కడకన్ క్కన్న టూర్ ప్లాన్ చేస్తరా అండి?
ఆ లేదండి టూర్ కి ఇంక ప్లాన్ చెయలేదు, చెయ్యాలనుకుంటు టున్నాం గాని ఎండలు బాగున్నయనే ఆలోచిస్తున్నమండి.
ఉమ్
మళ్ళీ యుద్ధాలుగుడ జరుగుతున్నయి గదా ఎక్కడ ఏమయితదో అని భయమేస్తుందండి అని ఫ్లైట్స్ గుడా క్యాన్సిల్ చేశారు గదా
అవునండి గ్యాసు గూడ గ్యాస్ గూడ రావడంలేద్ తొందరగా రావడం లేదండి బుక్ చేసినా గుడా
అవునండి అక్కడ యుద్ధం జరగడం వల్ల మనకు మెయిన్ గ్యాస్, పెట్రోల్ అన్నది యే రాన్ నుంచే వస్తదండి, వేరే దేశాల నుంచి ఎగుమతి చేసు కోవాలన్న గుడా ఖర్మూజ్ దారి అని ఒక దారి ఉందండి సముద్రపు దారి అది ఇరాన్ అధీనంలో వస్తదన్నట్టు. అయితే ఇరాన్ ఏం జేస్తుంది యుద్ధాలు జరగడం వల్ల మాకు ఏ దేశం సపోర్ట్ చెయట్లేదు అన్చెప్పి ఆ దారిని మూసేసిందండి. దారిని మూసేయడం వల్ ల్లా ఇది ఎగుమతులన్ని ఆగిపోయినయి. గ్యాస్ గానివ్వండి, పెట్రోల్ గాన్ నివ్వండి అన్ని మన షిప్పులన్నీ ఆ సముద్రంలో చిక్కుకొన్ ఉన్నయండి పదిహేను రోజ రోజుల్నుంచి ఇప్పుడూ ఉన్న స్టాప్ తోట్ టి ఇంత మందికి ఇయ్యాలంటే ఇబ్బంది అయ్యి అట్ల కొరత అన్నది ఏర్ పడ్దదండి కానీ మన దేశ ప్రధాన మంత్రి గారు చర్చలన్నవి జరుపుతున్నార్ నారు ఆ చర్చలు సఫలమయ్యి మన ఇండియా వాళ్ళు ఇ యుద్ధానికి ఎవరికి అటు సపోర్ట్ చేయలేదు, ఇటు సపోర్ట్ చెయలేదు.
అవునా అండి
ఆ ఆ అందుకనేసి మరి మనకు దేవుడి దయ వల్ల పర్మిష్ శన్ వాళ్ళు మీ ఓడల్ని న
మనము ఎటు సపోర్ట్ జెత్తే ఏం ఎట్ నుంచి ఏమై దో అనీ మనా ప్రధాని ఇవార్ చించినట్టు ఉన్నరండి
ఎందుకు అంటే అరబ్ దేశాలలో దాదాపు మన ఇండియన్స్ కోటి మంది ఉన్నరట అండి. అన్ని దేశాలల్లో దుబాయ్, రియాద్ అటు ఇటు
మన మనోళ్ళ గురించి బాగా ఆలోచించిండండి మోడీ గార్
ఇప్పుడు మనం ఇరాన్ కి సపోర్ట్ జేస్తే అమెరికావాడెళ్ల గొట్టేస్తడు అమెరికాన్ స పోర్ట్ జేస్తే ఇరాన్ ఇట్లాంటి దేశాలు వాళ్ళు మన ఇండియా వాళ్ళనెల్లగొట్టేస్తారు. మనే ఇగ మన ఇండియా వాళ్ళు ఏం సపుడు చేయకు ఉండడం వల్ల మనకు ఆ దార అన్నది ఆగి అపోయింది కానీ చర్చలు జరుగుతున్నాయట ఒకవేళ చర్చలు సఫలం అయితే మనకి ఇట్లా గ్యాస్ అన్న కొరత ఉండదండి కానీ గ్యాస్ కొరతల వల్ల హోటళ్ల్లు కూడా బంద్ అయితున్నాయిండి బాగా హోట
అవునండి చాలా ఓటస్ మొన్న మా కోడలు వాళ్ళ బయ ెళ అయితే రీసెంట్ గా వాళ్ళు హోటల్స్ ఏమిన్నా మత్తమ్మా ఎలా వచనము అంటుండు
అవును ఎందుకంటే హోటల్ వాళ్ళది డొమెస్టిక్ కాదు కదండి వాళ్ళది కమర్షియల్ కిందికి వస్తుంది అందుకనే వాళ్ళకు సప్లై చెయాలంటే అది ఒక బిజినెస్ కాదా మన పర్సనల్ గా బిజినెస్ లాస్ అయితే వాళ్ళకి లాస్ అయితది ప్రభుత్వానికి ఏం లాస్ కాదని చెప్పేసి ప్రభుత్వం ఏం చేసిేది ఒకవేళ వీళ్లకు బిజినెస్ వాళ్ళలకు సప్లై చేసి సింది అనుకోండి ఇక్కడ డొమెస్టిక్ వాళ్ళకు ఇబ్బంది అయితది
అవునండి
అని చెప్పేసి ప్రభుత్వము డొమెస్టిక్ వాళ్ళకు ఆపేసిందండి కానీ అది ఆ చెప్పుకోవడానికే కాని డబల్ రేట్లలకు అమ్ముకుంటున్నారు మార్కెట్ ట్లో అన్న మా ఆట కూడా బయటికి
అంటే ఇప్పుడు గ్యాస్ ఎక్కడ దొరకడం లేదు ఇప్పుడు అర్జెంట్ ఉంద అర్జెంట్ ఉన్నా కాడ ఇగ ఆళ్ళు డబుల్ రేట్ అయినా పెట్టి కొనుకుంటు
అర్జెంట్ అంటే ఇప్పుడు ఊర్లలో వాళ్ళు బయట పొయ్యిబెట్టు ఏదో పెట్టి అయినా కూడా చేసుకు
అప్పుడు ఇది మాత్రం మంచిగా వచ్చింది అండి ఇప్పుడు మనకి అన్ని ఇప్పుడు కరోనా వల్ల ఎలా ఉండాలి మా ఇట్లా ఎవరితో ఎలా ఉండాల అన్నది ఒక గుణపాఠం నేర్పించింది ఇది కూడా ఒక గుణ పాఠం లేక్కనే మనం ఎలా పొదుపు చేేసుకోవాలి పొదుపు చేయకుంటే ఎలా ఏమైతది అన్నది ది ఇదొక్క గుణపాఠంలాగా అండి
జీవిత అంటేనే అని నేర్పిస్త ది అంటారు కదా అలానే అయిపోతుంది
ఈ సర్ ట్వంటీ ట్వంటీ లో కరోనా వచ్చి మనుషుల తోటి ఎలా ఉండాలి పైస పైసలు ఉండగానే కాదు మనషులతోటి ఎలా మెదలాలి అన్నది ఒకటి గుణపాఠం నేర్పింద ఈ ట్వంటీ సిక్స్ ఈ గుణపాఠం నేర్పాతంది అండి మనం అన్నిట్ల అన్ని తట్టుకోవాలని మనకు ఆ దేవుడున్న ఏ హెచ్చరిక పంపిస్తుడు
అవునవును ఇక కలికాలం కూడా దగ్గరకు వచ్చిందని అంటున్నారు కదా ఇవన్నీ కలికాలానికె సంకేతాలండి
ఇక ఈ ప్రతి ఒక్కటి ఎలా ఉండాలి మనం ఎవరితోటి ఎలా ఉండాల అని కరోనా చెప్పి వెళ్ళంది ఇప్పుడు ఇది కూడా మన అన్నిటికి తట్టుకోవాలె గ్యా మనం ఒక్కటే ఆలోచించి ఉండద్దా అని ఇది కూడా నేర్పుతుంది
అవునండి మానవ సంబంధాలు అన్నయీ నిజంగా ఘోరంగా అయిపోతున్నాయి కదా అండి సమాజంలో
అవునండి
అసలు పిల్లలు తల్లిదండ్రులలను చూడట్లేదు ముసలుళ్లైనా బయట పడేస్తున్నారు ఆ సొంత తల్లిదండ్రులకి అన్నం పెట్టడానికి
ఇప్పుడు ఏందంటే పైసే పరమాత్మ
సొంత తల్లిదండ్రులకు అన్నం పెట్టడానికి అవును
పైస ఉంటే పైస ఉంటే చాలు భార్య భర్త త వాళ్ళ పిల్లలు తర్వాత అళ్ళు కూడా ముసలిళ్ళు మేము కూడా ముసలోళం అయితము మా పిల్లగాళ్ళలు మమ్మల్ని ఏం చేస్తారు అన్నది ఆలోచించడం లేదండి
లేదండి అట్లాంటి ఆలోచన లేకే కదా వృద్ధాశ్రమాలు ఎక్కువ పెరిగిపోతున్నాయి
సరండి అరే మేము ఇట్లా చేస్తాన్నాము మా పిల్లగాలు మమ్మల్ని ఏం చేస్తారు నా ఆలోచన మస్తే
అవునా ఉమ్
కానీ ఆ ఆలోచన రావడం లేదు
మా ఇంటి దగ్గర ఒక వృద్ధాశ్రమం గూడ ఉందండి దాంట్లో పదహారు మంది ముస్లళ్లు ఉన్నారు ఎక్కువ ఆడవాళ్లుు మాత్రమే ఉన్నారంండి మగవాళ్ళు దాంట్లో పద్నాలుగు మంది ఆడవాళ్ళ డి ఇద్దరు మగవాళ్ళు ఉన్నారండి
అబ్బా అవున్నా అండి
ఎందుకంటే ఆడవాళ్ళ ఆడవారే పడదన్న దానికి నిదర్శనం
నిదర్శనం అది ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువుళ్ల అన్నటు ఉంది అది ఒకక్క ని ఇ నిదర్శనం కానీ వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మడు ఆ యొక్క కోడల ఇట్లా వేస్తందింటే వాళ్ళ అమ్మ కూడా ఒక్క ఆడ ఆమె కదా వాళ్ళ కోడలు కూడా అలా చేస్తే ఏం చేస్తాండి
ఆ ఆలోచన లేదండి జనాలకి అట్లాంటి ఆలోచన అన్నదే లేదు
మరే మా అమ్మ కూడా మా అమ్మ కూడా ఒక అత్త ఎ కదా ఒక కోడళ అతే మా అమ్మని ఏం చేస్తారు అని అ నా ఆలోచన ఉంటే ఈ ఆలోచన వాళ్ళకు రాదండి
అలా అనుకోరు కదండి అది చూడకుంటే మేము ఊరుకుంటామా మా అమ్మని చూడకుంటే మేము ఊడుకుంటా ంటమా అని అంటారు వాళ్ళు
కానీ మా అత్తని మేము చూస్తలేమన్నా ఒక ఆలోచన మాత్రం అస్తలేదు
రాదు రాదు వాళ్ళకు
అమ్మా అమ్ వాళ్ళ అమ్మని చేసుకు ఆ అబ్బాయిని చేసుకుంటే వా ఇ అచ్చింది కదా హలో
ఆ
వాళ్ళ వాళ్ళ అమ్మ కూడా కమ్మే అన్న ఆలోచన అస్తే అలా ఉండదండి అన్నిీ కరెక్ట్గా ఉంటాయి ఏ వాళ్ళుమ్మే కదా అని మనం అనుకోన్నట్లనే ఇలా అయితుంది
అవునండి ఏమోనండి మానవ సంబంధాలు అయితే బాగా ఘోరంగా ఉన్నాయి బయట ఆ పిల్లలు తల్లిదండ్రులను చూడట్లేదు అవునండి మళ్ళీ పిల్లలు కూడా బయట తిరగడానికి బాగా అలవాటు పడ్డారు ఈ సెల్లులు చేబట్టి కూడా పిల్లలు బాగా చెడిపోతున్నారు
ఈ సెల్లు మెయిన్ ఈ సెల్ చేయబట్టి అందరుూ ఇప్పుడు అప్పుడు నోకియా ఉంటే ఎళ్ళిందండి ఎప్పుడు ట్యాక్స్ లేనిది ఎళ్తలేదా అని అంటుంట్రు పిల్లగాళ్ళులు ఎవరైనా మళ్ళీ స్కూల్ లో స్కూల్ ల కూడా వరుకు ఇవ్వడం కూడా ఇట్లనే ఇస్తండ్రు ఇస్ సెలుల్ల వాట్సాప్ చేస్తున్నాం రాసుకోని రండి ఆ ఆళ్ళు అట్లా ఏసేవార్నా ఇల్ ఇట్లా ఏస్తారు
ఏం చేద్దాం టెక్నాలజీ పెరగడం వల్ల లాభం కూడా ఉంటంది టెక్నాలజీ పెరగడం
ఇప్పుడు స్కూల్ నా స్కూల్ వల్ల లాభం ఏంటి ఇది హోం వర్క్ ఇట్లా జ జనరల్ నాలెడ్జ్ ఎంచుకోవాలని సెల్ యూజ్ ఏవంటానవ్ కానీ ఇగ బయట వేరే యూజ్ చేస్తుండ్ర అంతం
అవునండి అదే కదా సెల్లుల వల్ల పిల్లలు పాడైపోతున్నారు తక్కువ ఏజ్ లో లవ్వులు అవి ఇవి అని
ఆ లవ్ ఉ లవ్ మ్యారేజు టెన్త్ క్లాస్ కూన లవ్ మ్యారేజ్ అంట
అవునావును
కచ్చే వరకు వాళ్ళకి ఏం మేచ్యూరిటీ అస్తంది ఏం ఉండాల అనుకుంటరు ఏం చేత అనుకుంట్రూ లవ్ మ్యారేజ్ మా రీసెంట్ గా మా పాప చదివే స్కూల్ లో టెన్త్ క్లాస్ అమ్మాయి లవ్ మ్యారేజ్ రజయిందండి
వామ్మో అవునా అండి అంటే పిల్లప్పుకి పద్దెనిమిది సంవత్సరాలు లేవనుకుంటా అండి
పదిహే పదిహేను పదహారు సంవత్సరాలు ఉన్నాయి కావచ్చు అంతే
అవునా పదహారు సంవత్సరాలకే ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు
ఆ అవునండి బెల్లం పె అదే ఇట్ వేరే ఊరిక వెళ్ళి ఇక్కడ ఉంటే వాళ్ళ అమ్మ నాన్న దొరకబటి ఆపేస్తారని వేరే ఊరికెళ్ళి
ఆ అవునా మరి వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పు కున్నారా అండి పెళ్ళి చేసుకుంటే
ఇ మ మేజర్ మైనర్ కదా అండి ఇగా అస్ ఆ పోలీసులు కూడా వద్దన్నారు ఇగ ఇక్కడ పంపిస్తానంటే అళ్లు ఒప్పుకోవడం లేదండి ఒప్పుకోకుంటుంటే వాళ్ళే ఏదో చేస్తాం ఆన్ ని ఇగ వాళ్ళ ఏదో ఉంటది కదా పోలీసుల కడ ఇగ వాళ్ళే చూస్తామని అట్లా ఒప్పుకున్నాం కౌన్సిలింగ్ తీర్చడం అదేదో ఉంటాయ అని వాళ్ళ కన్నా ఉంచుకున్నారంట ఇగ తెలియదు ఇగ
అవునా చూడండి తల్లిదండ్రులు చదువుకుంటరని బయట పంపిస్తే పిల్లలు ఇట్లాంటి కథలు చేసి బాధ పెడుతున్నారు ఒక అమ్మాయి చేయబట్టి మిగతా వాళ్ళ అమ్మాయిల మీద ఏఫక్ట్ పడేటట్టు చేస్తాలు అవునవును
చిట్లనే మా అమ్మాయి ఇట్ల అయింది అని అంటారు ఎవర తల్లిదండ్రులు మా అమ్మయ్